హలో
హలో
చెప్పు పది నిమిషాలు నిక్కరంగా మాట్లాడాలి పది నిమిషాలు మాట్లాడుతా ఆ
హమ్ ఇటు పక్కతిరిగాము
కువ్వా బాతార ఆంటీ మూవీ వేరు ఏం వేరు నాకు అర్థమైంది వస్తాన్నారులే చెప్పు పది నిమిషాలు మాట్లాడాలి మాట్లాడు పోయినా వాళ్ళు కట్ చేసేస్తారు
టజినెస్
అంటే ఫోన్ వాళ్లు కట్ చేయరు అమౌంట్ మనకు బడదు నేను మాట్లాడతా అంటే నువ్వు మాట్లాడతా అన్నడి ఏదో ఒకటి అట్ట
ఏదో ఒకటి మా ఏదో ఒకటి మాట్లాడితే ఏం ఏదైనా టాపిక్ ఉంటేదే ఆ ఆ. ఓహో.
ఉమ్ ఇది రికార్డ్ అయితది వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి రికార్డ్ అయితాది
ఆ ముందు అంతా తనమన్స్ కనిపిస్తే ఒక పది మంది వస్తే షో వేస్తా అన్నారు ఇంకా అలాగే ఉంది పక్కింటి వాళ్ళకి ముగించుకుంటాం
ఫైవ్ మెంబర్స్ చూస్కో అక్క ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఆ అబ్బాయ్ గూడ టికెట్టేనా
అవును పది మ ఆ ఐదు సంవత్సరాలు పడితే టికెట్టు కచ్చితంగా ఉంటది. ఎవరికైనా ఉంటది. నే అందుకే చెప్ప నేను నగిరికైనా వెళ్దామ
అహ వద్దు నేను దూరం నేను పో నాకంత ఓర్పు పిక లేదు తిరిగేంత కూడా నాకస నేను యాడ నేన్ పోను నా రూము నేను ఏమంటే ఏమి ఏమన్నా మంచోరుంటే ఆ ఏమంటే ఏమి అంత వరకె.
ఓహో. డెంతగో అ ఇంత దూరం వచ్చినావు కదా అంత దూరం ఏం నడుచుకుంట రా పోతావ్ బైక్ లోనే కదా.
వద్దు. నేను ఎట్టొస్తానో అట్టే పోతాను.
అబ్బబ్బబ్బో ఎట్టొస్తావు నడిచొచ్చావు నడిచే పోతావా.
అంతే కదా.
నడిచే పోతవ్.
నడిచేపోతా మా అమ్మ మా నాన్న చూశావు కదా మా అమ్మ మా నాన్న ఎట్ట ఉంటారో అట్టే నేను కూడా
ఆ వచ్చావూ నాన్నా
కష్ట జీవులికి జీవులు లేనోడా తనని ఎందుకు రా అన్నావు.
అసలు నేను కూడా ఎండలో తిరగను నేను కూడా అది ఎండలో తిరిగితే నేను కూడా ఏడా బ్లాక్ అవుతా అనేసి
నాకు అట్ట కాదు బ్లాక్ గీకు కాదు అవో ఒకాల అనీజీగా ఉంటది అంతే తె అమన్న కలర్లు నేను మేకప్ ఏయను ఈ రోజు అసలు ఒక పౌడర్ పూయల ఏం పూయలా అది నాకు నచ్చదు నేను ఏం పోయిను పో బతు సిింబల్ండన అంత
సింపుల్ గా ఉంటావు కానీ నాకైతే అల లేదు కదా ఇప్పుడు పనీ బ్లాక్ గా ఉన్నని చూసినావనుకో వేడెంది రా వీడు కర్రీగా ఉన్నాడు వీడ్నేంది రా మనం చూసేదంటారు.
నల్లగ్ కూడా ఉన్నీ ఎటైనా ఉన్నీ నేనా మంచి మాట చాలు పెళ్ళి చేస్ కంట
ఉమ్మ్ అదే మాలాగ ఏదో మాకన్న ఇంకొంచెం కలర్గా ఉంటే అబ్బా వీడి కలర్గా ఉన్నాడ పర్లేదు ర మనకి
చి నాకు కలర్లు నా గిలర్లు అవేం వద్దు బా అసలు వాడి నన్ను చూసుకోబల్ల నేనే వాడిని చూసుకుంటా ఎవడో ఒకడ్ని మా నాన్న చెప్పేవాడ్నీ నేను పెళ్లి చేసుకుంటాన్ అంతే
సరే ఎప్పుడు చేసుకుంటావు
మా నాన్న చెప్తున్న ఎప్పుడు చెప్తే అప్పుడు
మీ తమ్ముడు చేసుకుంటడు కదా అంత లోపల
ఆ
మీ తమ్ముడు చేసుకుంటాడు కదా అంత లోపల
వాడుకోని అందర్ ఏమంటారో తెలుసా చేసేయండి వీడికి పెళ్ళి అమ్మాయిల్ దగ్గెర తిరుగుతుంటాడు ఈడు
ఆ
టన్నరు
మీ తమ్ముడు మీ మీ తమ్ముడు లవర్ బాయ్ తెలుసా
హ్మ్ అవరు బాయో బాయ్ మ నాడు నడు మ నా అన్న క అ ఏం లేదె మా అమ్మ కూడా అలాంటి లేదె ఎవ్వరితో మాట్లాడదు మాట్లాడితే అట్టే చురుగ్గా మాట్లాడేస్తరు. కానీ నేను మా తమ్ముడి తీరుగుతున్నాము అట్టిట్ట కాదు మాక్కతోందరికి పెళ్లి చేస్తరు.
హ్మ్
హ్మ్ మాకూడ తొందరగా పెళ్లి చేస్తుంటే
కునావు నువు మా నాన్న
మా నాన్న ఎవర్ని చేసుకోమంటె ఆ మా నాన్న ఎంత మంచిగా మాట్లాడ్ తడు ఎవైతే మంచిగా మ నాన్నకి ఒక మంచి పేరుంది చిన్నప్పుడు కూడా బుక్కులు పట్టుకొని బుక్ క్ లు పట్టుకొని వెల్లి చదువుకునే వాడంట మా నాన్నప్పుడు తెలిసి
ఆ మాగూడ తెలుసు
ఆ కొట్టన్లా మిమ్మల్నందర్నీ నేన్ కూడా చూసనేమి ట్యుశున్లా
ఏ మేమొచ్చిన్ రో కే ఒక వారమై
మా నాన్ చవుల్ దిప్తాడిత
ఆ ఒకే ఒక వార్ వె ఆ వారంలోనే కుట్ నప్పుడు వచ్చేసింది
హ్మ్ హ్మ్ చాలా మంది కొట్టారు కానీ మనుర్లో అయితే అందులో చాలా మంది ఫెయిల్ అయిపోయారు మీ బ్యాచ్ దాకా మళ్ళీ మా బ్యాచ్ నుంచి అందరు పాస్ అయ్యారు ఎవరో ఒకరి ఇద్దరు ఫెయిల్ అవురు.
నా బ్యాచ్ లో మొత్ చాలా మంది ఆ ఎప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ టూ అప్పుడే రాష్ట్రం ఒకట్ విడగొట్టింది సో ఆ ప్రజరంతా పెట్టినారు
పనుగులు ఎంత మంది అదో వీళ్ళ వీళ్ళ నద్దరు వీళ్ళు బ్యాచో మీ పై బ్యాచో మీ కింద బ్యాచో ఎవరో అయితే మొత్తం ఊడి పడిపోయారు మొత్తం ఫెయిల్ వాళ్ళందరూ
నింబర్ ఫైల్ లే
అందర అంత మెల మెలగగా అందరు ఇగ ఇప్పుడు చూడు ఇప్పుడు వచ్చే ఆ నేన మాత్ర
మా వాళ్ళ మాకే ఫస్ట్ పాయింట్స్ మంచిగా వచ్చేది అందరికా మా వాళ్ళ అందరికి నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఎయిట్ కానీ ఒకటే అప్పుడు కాని బ్యాన్ రేసింటే బాగున్న మా మ అంద ఒక ఫోటో పెట్టి గుర్తుగా ఉండేదేమో టూ థౌజండ్ ఎయిటీన్ కదా పద్దెనిమిది
అద అందరికి మీకు బ్యానర్లు వేసి
మా క్లాస్మేట్ వాళ్ళది లే బా పదహైదు మంది మేము బ్యాచ్
ఆ
ఊర్లో ఉ మావాళ
ఉ వాళ్ళ అందరిది నైన్ పాయింట పైనే. ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా చుడు అదే సేమ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది ఫెయిల్ అయ్యారు
ఉ ఇప్పుడు మన ఊర్లో ఒక ఒక అన్నడు చడు తర్నా అన్న అనిస ఎవరు అన్నికి పోస్ట్ ఆఫీస్ ఇలో వరకు వచ్చిందంట అవునా
తరుణ్ తరుణకు కాదు యశ్వంత్
తర్ణ అని చెప్పార
తరుణవల్ తమ్ముడు యశ్వంతు్ ఒక చిన్నన్న కొడుకు నైన్ పయింట్ సెవన నైన్ పయింట్ తీయ ఇది నైన్ పాయింట్ ఫైవ్
నాదే నైన్ పాయింట్ పైనే నేను ఎన్నిసార్లు అప్లై చేశాను నా రాదే టెన్త్ే కదా నేనా అన్ని మూడిట్లో నైను మూడిట్లో టెన్న
కిషోర్న్న తెలుసా మన నిన్న ఇది జరిగింది సీమంతం
తెలిదే ఎమ్మో
జూలీ వాళ్ళ హస్బెండ్
ఆ ఆ తెలుసు తెలుసు
ఆే నైన్ పయింట్ ఫోర్ ఏ
ఆ
ఆ చిన్న రాసమా అనేసి కన్ను ఉన్నాడు నువ్వు గుర్తుంటది కాబట్టి జరానీ వాళ్ళ
ఆ తెలుసు తెలుసు బాబాయ తెలసి
పాయింట్ ఎయిట్
ఆ
ఆ అన్నకి నైన్ పాయింట్ ఎయిట్ కిషోర్ కిషోర్ అన్నకొచ్చి నైన్ పాయింట్ ఫోర్
ఆ
కానీ ఆయన్నాక్ త్రన టైపు
ఏ వాట చూడమ్మా ఏన ట్రై చేస్తటే వస్తది అన్నకు కూడా చిన్న రస అన్నకి
చాలా సార్లు చాలా సార్లు ట్రై చేసారు ఒకసారి కాదు వర్ష మూడు సంవత్సర క్షరాలు చేశాడు
ఆ
మూడు సంవత్సరాలు చేస్తే మూడు సంవత్సరాలు ఒక్కసారి కూడా రాలే
నాకు నైన్ పాయిట్ ఫైవ్ వచ్చేస్తా బావును నైన్ పాయిట్ ఎయిట్ అనా వచ్చిన నా బాగుండు ఒక టూ మార్స్ టైమ్ ఎంత అయ్యింది సెవన్ మినిట్స్ అయ్యింది బా ఇంకో త్రీ మినిట్స్
ఇగ నీకు ఫైవ్ హండ్రెడ్ బడుతాది కదా
ఇప్పుడు పడదు వారని పడుతది వారనికి ఒక టాస్క్ వార కోక ఐదు వందల అంతే అది కూడా వాళ్ళు లేటుగా ఏస్తారు మ్మ్
వారానికి ఒకసారే
ఆ కానీ ఇక్కడ ఏమంటున్నారంటే నేను వేర వాళ్ళు కాల్ చేసాను హండ్రెడ్ రుపీస్ బడ్తదంట వాళ్ల్కి ఎయిటీ రుపీస్ బడ్తదంట నువ్వు అన్న ఆధార్ కార్డు చేసుకోడానికి నీక్ పడుతుది
ఇప్పుడు మనిద్దరం మాట్లాడుతున్నాము నీకు పడుతది నాకు పడుతది
ఆ కానీ ఇప్పుడే పడదు లేట్గ్ పడ్తదంట
అదే అదే అదే నువ్వు చేసినా కూడాడ
నీకు పడుతుది నువ్వు వేరే వాళ్ళు చేసినా ఆ నీకు పడుతుది వంద రూపాయలు వాళ్ళకి ఎనభై రూపాయలు పడుతుందింట నువ్వు అది లింకు నేను బయటను చూడు వీడియో అది బాగా చూడు చెప్తారు స్టార్టింగ్ నుంచి
ఓ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడాలా
ఆ వీడియో మొత్తం చూడు ఎంత ఉండది సెవెన్ మినిట్స్ అంతే ఆ వీడియో ఉండేది.
హ్మ్ ఇప్పుడది లింక్ ఓపెన్ జేసిన్తర్వాత మొత్తం లాగిన్ అయిపోయింటే
ఏమి గాదు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడక్ నేన్ నీతో మాట్లాడ్ తెనా ఇప్పుడ్ టెన్ మినిట్స్ కొంతర్వత నేనిప్ కాల్ కట్ జేస్తాను. క్కాల్ కట్టయితే నువెళ్ళి అక్కడ ఇప్పుడు యాప్ ఉంది గదా యాప్ లో మెన్ మెను ఉంటది త్రీ లైన్స్ పైన సైలెంట్గ దాన్నోపెన్ జేసి రీఫ్ ఫ్రెష్ కొట్టి ఆ తర్వాత కాల్ జేయాలె, ఇదేమో నేన్ నీతో మాట్లాడతా నేను గుడా అట్టే జేయాలి. అట జేస్తే కాల్ ఇంకోస నెస్ట్ కనెక్ట్ అయితది, లేకపోతే కనెక్ట్ గాదు.
ఓ ఇన్ని ప్రాసెస్ ఉన్నాయ దీంట్లో?
హ్మ్ పైదు నిమిషాలు మాట్లాడిన మధ్యలా కట్ చేసిన ఎనిమిది నిమిషాలు చేసి కట్ చేసినా మీకు అమౌంట్ రాదు. కరెక్ట్ గా టెన్ మినిట్స్కి వన్ మినిట్ ఎక్కువైనా నువ్వు కట్ చేసుకోవచ్చు టెన్నే, టెన్ వన్ అయితే కట్ చేసేయ్
పైన
ఆ మాట్లాడాలి అప్పుడైతేనే అమౌంట్ వస్తది అట్టని నువ్వు టెన్ మనిట్స్ మాట్లాడాలని జెప్పేసి ఫోన్లు చేసేసి ఫోన్లట్టే పడేస్తే పడదు అది గుడా
పు మాట్లాడాలి మనం మాట్లాడేది వాళ్ళకి రికార్డ్ అవుతది
ఉంటానయ్ అట్ టె ఉండాలి. నెన్ మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడలి అ ఉంటానే ఉండాలి. ఇది గూడ తెలీదు చూద్దాం, ఇప్పుడు నాది ఇంకా పదమూడు గదా మొత్త కంప్లీట్ అయి నాకు అమౌంట్ ఒత్తదో లేదో చూసి ఆ తర్వాత ఇంక ఎక్కువ మంది నేను చెప్తానేడ్ ద
అంటే ఇప్పుడు ఇగ మొత్తం
ది ఫస్ట్ టాస్క్ ఇది మల్లి నెక్స్ట్ వీక్ ఏ టాస్కిస్తారో మనక్ తెల్దు ఫస్ట్ ఇద్జెయమన్నారు అంటె టే వేరే వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళతో మాట్లాడాలని జెప్పారు నలుగురు రిఫర్ చేయాలి ఒకరు
ఆ ఆ
ఇప్పుడు నెన్ ముగ్గురు ఇప్పుడు నీతో పాటు నలుగురు మా ఫ్రెండ్ ఆల్ జేసా ఇద్దరికి, ముగ్ ముగ్గురు చేసే ఇప్ నీతో నాలుగు.
ఇప్పుడు జేసి
అయ్యాయో ఈయన ఈయన తాగేసినట్టు ఉన్నడ్ బ కూర్చున్నాడట్టు బడిపోయాడా
ఆ దిగినప్పుడు కూర్చున్నాడు తాగేసాడు ఉం ఆటో లో చికిలినాడు
ఉ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నీకు కనిపించదా ఆడ టెన్ మినిట్స్ బా సరే కట్ చేసి ఎక్కువ అైపోయింది కట్ చేసి రీఫ్రెష్ చేసి మళ్ళీ కాల్ చే